సరే హ ఏం చేస్తున్నారు
ఏం లేదండి కూర్చొని ఉన్నాం
అవునా తిన్నారా
తిన్నాం
హ్మ్ ఇంకేంటి మరి సంగతులు
మీరు తిన్నారా
లేదండి నేను ఇప్పుడే వచ్చాను
అవునా ఎక్కడకి వెళ్ళరు
నేను యాక్చువలి మమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళా నిన్న ఇయళ రిటర్న్ అయ్యాను
అవునా
హ్మ్
ఎంజాయ్ చేసేదా ఇంతా
ఎంజాయ్ చేయడం ఎందుకాని తొందరగా గడిచిపోయినాయి టూ డేస్
ఆ ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఖాలీగా ఉన్నాను
హ్మ
మ్మ్
మరి ఇంకా ఏ
ఇంకా ఏముందండి మీరు
నేను నేను కలిగ్గా కూర్చున్నా రీల్స్ చూసుకూంటు కూర్చున్నా ఇన్స్టాలో
మ్మ్ అవునా మ్మ్ హ్మ్ ఇంకేంటి మరి సంగతులు
అంటే ఎట్లా అనిపిస్తుంది అని రీల్స్ చూసుకుంట కూర్చున్న
ఆహా ఒకే మరి మీ ఎగ్జామ్స్ పనులు చే
ఇంకా అంటే ఇదే చూసేలేదు మాకు కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ అని చెప్తారు కానీ ఇంకా మాకు ఫస్ట్ వీక్ నుంచి
ఓ ఇంకా ప్రాక్టికల్స్ ఫస్ట్ కి మంచి మ్మ్ మరి ఎలా ప్రిపేర్ అయ్యుతున్నారు ప్రాక్టికల్స్ హ్మ్
ప్రాక్టికల్స్ కి ఇంకా ఏం ప్రిపేర్ కాలే రికార్డ్స్ రాసి పెట్టినా ఆ పోర్వరత్ ఒక లాస్ట్ ఉంది ఫీజ్ అని చెప్పినా కొంచెం భయం అయితుంది ఎగ్జామ్కి ఎట్లాట్ కొంచెం కష్టపడి
ఆ
చదవాలి
ఉ టెస్ట్ చేసుకుంటూ మనేజ్ చేసుకోండి కొత్త తీజగా
అయిపోతే అన్నీ రాస్తా కరెకి కానీ ఇక అక్కడక్కడ కొంచెం కొంచెం అ మ్యాథ్స్ దగ్గర కొంచెం ఎక్కున అక్కడ అవుతుంది రాస్త బాగా రాస్తా కానీ కరెక్షన్ప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కున్నా ఆడేస్తారు వాటిలో
ఆహా ఓకే
మ్యా చె ఒప్పట మతోంది మంచిర్మానం ఉండదు
ఆ తెలిసిన కాడికి ఎత్తే నాకు మా మేడ వాళ్ళు చూపింది కదా అంటే రాసయే దాంట్లో కంటెంట్ బాగుండాలి అంటే మ్యాటర్ ఉండాలి మెయిన్ మ్యాటర్ ఏంటినే హెడ్డింగ్స్ బాగుండాలి ప్లస్ ఏంటిదంటే డయాగ్రామ్స్ ఉంటే అవి కూడా వేయ్యాలి ఒక డయాగ్రామ్స్ లోవ ఏమి లేవు అంటే మనం అవునుగానే మనం అంటే ఫోన్ లో యూట్యూబ్ లో అయినా లేపో చా చెప్ట్ అయినా గయాప్ ఉంటంది అందులో ఎ సీట్ లో కొట్టి ఒక ఫ్లోష అట్లా ప్రిపేర్ చేసేస్తే మీకు బరాబర్ మార్క్స్ పడతాయి బైకిి బై్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఫర్ మార్క్స్ కూడా ట్వల్కి ట్వల్ పడుతయి
మీజ సబ్జెక్ట్స్ ఉంచి అ క్లియర్ చేసుకుంటా కానీ మ్యాథస్ కదా కొంచెం
ఆ మాసతి బాగా కష్టపడాలి దానిక అయితే పొద్దున్న రాత్రి ఎది ఉండదు
దాంట్లో ఇంకా తీరం సి ఇంక్ ఉన్నాయి చిరాకు లేస్తుంది మరే
పా మాయాథస్ వల్ తెరేయడడం ఆ థియరమ్స్ అన్ని డెరివేషన్స్ అని సబ్సన్ అవి ఇవి అని పాప చాలా కష్టపడతారు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వెళ్ళమన్నారు మా చెల్లి కూడా అంతే పాప మా చిన్న చెల్లి కూడా అది మా్యాస్ చేసి అయితే అలిసిపోతుంది అది టేపర్స్ మొత్తం నిండిపోతు దాని బుక్ అయితే ఎంత లా ఉంటందింటే మొత్తం ఆ బుక్ అంత కలిపితే ఒక మెటీరిల్ తయతుంది అ పెద్దగాందిా బు రండు మ కుపోతే మ్యాసే ఉంటది దానికి
బాగుపడి మనం
అవునుంట పాత ఇంకా మీకు ఏమి ఇచ్చిన సబ్జెక్ట్ లో మీ చదువే దాంట్లో
అ నాకు సైన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువుండే
ఉమ్
సైస్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే కానీ డాడీ ఎంపీసీ ఎంపిసి అని చెప్పి ఇక ఎంపీ సిఎస్ ఉండదు మ్యాథ్స్ ఉమ్ డాడీ వచ్చిర్ర అనుకుంటా డోర్ తీయాలి
ఆ ఐతే మరి మీ డాడీ ఫోర్స్తోనే జా నాయర గ్రూప్ లో ఓకే మరి మీకు ఇప్పుడు ఇష్టం ఉందా లేద చిన్న సబ్జెక్ట్
ఇష్టముంది చదువుతా
ఉ
నీ కొంచం పాడకేయల్నే అ
అవును హార్డ్ వర్క్ చేయాలంటే అప్పుడు మీకు హార్డ్ అనిపిస్తే ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్తారు కదం డైలీ వెన్న ప్పుడు మీకు టాపిక్ ఏద చెప్తారో అ ఇంటికిచ్చాక ప్రాక్టీస్ చేస్తే అది మీరు ఎ చదుతూ గుర్తుంటది మీకు ఈజీగానే
అవును ఎంకాటి హోడింగ్ రీల్స్ లో ఒక కోడింగ్ అంటే ఒక కోడ్ వచ్చింది కదా వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ త సజనీ మ
ఉమ్ నేను కూడా చూసాను నేను కూడా చూసాను ఒకసారి ఆరు అదే వన్
ఆ ఆ
అదేంటిదంటే ఫస్ట్ డే చదవాలంట మళ్ళ థర్ డే చదవాలి అదే టాపిక్ మళ్ళీ సెకె డర్ చదవాలంట అట్లాదితేఐదుస మీరు చూ జస్ట్ ఇట్లా చూ చాలు చదవాలసిన అవసరం కూడా ఉండదంట అంత ఈజీగా అ త వతుంట మనకు
నిజమనా
ఆ నిజమేనంటా నేను అజా అ ఏం చేస్తానుంటే కాలేజ్కి వెళ్తాను కదా ఏదైనా టాపిక్స్ ఈజీ ఉంటే అదేం చదివాను హార్డ్గా ఉంటే కాలేజ్ దియాల చె ప్పారు అది వచ్చి ఇంటికొచ్చి చూసుకుంటా ఒసారి వీలైత్ తే ప్రాక్టీస్ జేసాను మళ్ళీ ఇప్పుడో ఎగ్జామ్స్ పెడితే ఎజన్సడు మళ్ళీ ఆ రివిజన్ చేసింటాయి ఒక వారం ముందు నుంచి స్టార్ట్ చేస్తా రివిజన్ నాకైతే నేన్ తొందరక్ క్యాజస్ తంటూ చూస్తే ఒకసారి చూసుకుంటే సో నేనట్ల వారం ముందే స్టార్ట్ చేస్తా రీడింగ్ చేయడం హార్డు ఉన్నాయైతే రోజులు పది రోజుల ముందు స్టార్ట్ చేస్తాను అది కూడా ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ మనక ఏంటిదంటే